హలో
మళ్ళీ అట్ల చేసావు వచ్చిందా
హ వచ్చింది ఆ ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు
దాడి షాప్ క వెళ్ళిండు మమ్మీ ఖాలి నానమ్ మా స్లిప
ఆహా మీ నానమ్మ ఇంట్లోనే ఉంటున్నారా
టెన్ డేస్ కి ఒక్కొక్కరి ఇంట్లో
ఓకే మీ ఇంట్లో ఒకసారి మీ బాబాయ ఇంట్లో ఒకసారి
ఇద్దరు
ఆహ ఇద్దరు పెద్ద లేనా కే అట్లా బాగుంది అంటే అంటే మీరు దగ్గర దగ్గరుంటారు కాబట్టి ఓకే
దగ్గర దగ్గర అంటే మా పెద్ద ఇం ఒక పెద్దనాన్న ఇక్కడన్నా ఈ ఊర్ లోనే బాబాయ్ ఇంకో పద్నానా వేరే ఊర్లో ఉంటారు దగ్గరే కాని
అలా అయితే పర్లేదు ఇప్పుడు మా డాడీ మా బాబే ఉన్నారు మా డాడీ ఆ వైజాగ్ లో మా బాబాయ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు
అట్లా కుదరేదమ్మా నానమ్మ ఎక్కడికి వెళ్ళడం ఎక్కువ
ఉ మా నానమ్మ అయితే మా బాబాయ్తో వచ్చి తీసుకెళ్తాన అని అనట్లేదు ఏం అనట్లేదు అసలు
ఉ మీంట్లోనే ఉంటది కదా ఎప్పటికి
ఆమ గోళ మా ఇంట్లో ఉంటుంది గోళ గోలు చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు గొడవ చేస్తుంది ఏమంటా పడాడు మా బాబు అరున్నారు కా వాళ్ళిద్దరికి గొడవ అయింది అందుకేనే వాళ్ళ రావట్లేదు అని మా నానమ్మకి చూ పోతుంది అంటుంది అందరితో ఏం అవ్వలేదే అసలుకి మా డాడీ మా పెద్దక్క మాట్లాడుకోట్లేదు మా బావగారు మాట్లాడుతున్నారు మా బావగారు ఈ మధ్య మా ఇంటికి రావట్లేదంట అందుకనే మా నాన్నమే ఊహచ్చసుకుంటుంది మా డాడీ మా బావ గారు గొడవ పడ్డారంట ఏమంటుంది అచ్చన్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు నువ్వు అల్లుడు గొడవ బట్ట చెంటారంటా అని అంటుంది ఏ నీకెవరు చెప్పార అంటే ఎవరు మాట్లాడుకుంటుంటే నాకు తెలిసింది అన్నది ఫస్ట్ అంతా ఆ తర్వాత అద్దే గుచ్చు గుచ్చి గుచ్చు గుచ్చి అడుతుంటే నాకు కళ్ళొచ్చింది అన్నది అసలు ఇట్లా ప్లేట్ మార్చదు తెలుసా నేను ఇక్కడికి వచ్చానా
ఇప్పుడు అందరినీ చూసినం కానీ మీ పెద్ద బావానే ళలే
చూలేదా ఏ చూసవే ాద దగ్గర చూసావు ఏమండొచ్చు ఆ ఇంటికి అంటే అప్పుడు సేల్ బా అవుతుది కదా అప్పుడు షాప్ హడవిడి హడవిడిగా ఉంటుంది అప్పుడు మొదలరు ఎక్కువ
అదే అదే మీ అక్క వాళ్ళు ఈ అక్క వాళ్ళు వచ్చేళ్ళు ఆ అక్క వాళ్ళు వచ్చేారు కాని ఆయన రాలేదా
ఆయనకప్పుడు కాదే ఉండదు
హ
హ అయితే నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమంటుందంట తెలుసా మా డాడీ అంటే మా బావ గారిని గవర్నమెంట్ రారంట మళ్ళీ కలొచ్చిందంట చూడు మా నాన్నమ్మ అన్ని కావాలని ఇట్లా గెలికి గెలికి మాట్లాడిద్ది అంటే పక్కోడు రెచ్చిపోతాడనమాట మా డాడీకి మ డాడ్ డాడీ కు వూర్కే మా డాడీ ఇంట్లో ఉన్నారనుకో అలా ఆ పొలం ఆ పొలం గురించి ఈ పొలం గురించి మా నాన్నమ్మ ఇప్పుటికి కి ఏమంట ఏమంటుందో తెలుసు అంటే ఆమెకి మతి ఉండి మాట్లాడిదొ మత్తి లేక లేకుండా మాట్లాడద్దో కావాలని మనుషులని రెచ్చగొట్టడానికి మాట్లాడిద్దో అర్థం కాదు ఇప్పుడు మా నా నానమ్మ దగ్గర ఉన్న ఆస్తి మా అక్కలికి పనిచేసింది కదా వాళ్ పెళ్ళిళ అయిపోయి పంచిందా
హ్మ్
ఆ ఆ పంచిన కూడా వా వాళ్ళ దాని డబ్బు ఆ పంట డబ్బులు అంటే మా నాన్న నాన్నమ్మ కే వస్తాయంట అయేవి నాకు రావట్లేదు అంటుంది
హ
ఏమని చెప్తా ఎంతని చెప్తాం తెలితే అసలు మళ్ళీ అ అందరివి అందరివి గుర్తుంటాయి ఎన్ని పొలాలు ఉన్నాయ గుర్తుంటాయి ఎంత డబ్బులు వస్తాయో తెలుసు ఎవరెవరివి ఏం పొలామో తెలుసు సు అన్నీ తెలుసే అన్ని చెప్పిద్దే మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ ప్లేట్ మార్చిద్దో అసలు కావాలని గుర్తు లేనట్టు నటించి దో అసలు ఏం మాకేం అర్థం కావట్లే అసలు మా అమ్మ మా అమ్మనైతే అమ్మాయి ఎందుకమ్మా ఆమెతో అరవకు అరవకు అనేదాన్ని మా అమ్మకి మా డాడీకి ఏ అంత పే అంతా అరుసుకుంటానే ఉన్నా తెలుసా మా నానమ్మతో
అంతె రెచ్చగొట్కరి ఇంక
రెచ్చ అసలు అది పరమజ్యోతి పరమజ్యోతి అ కాదు అది అది బతుక చెట్కా బండిలో అదంటదిగా రెచ్చిపెడితే రెచ్చిపోతారు కదా అని అలాగే ఉంటదే అలాగే ఉన్ ంది రెచ్చి కొడుతుంది ఇంకా రెచ్చి పా మేమ్ అందరం ము చూలు
హ్మ్
అమ్మ ఒక రోజు పెద్ద గొడవైంది అమ్మా అప్పటి కాదే సాయంత్రం సెవెన్ అయ్యిందే ఎప్పుడో అప్పుడు నేను కొత్తలో స్టార్టింగ్ హాస్టల్ నుంచి అప్పుడు మనం రోజు ఇక్కడ నాకు సెవెన్ కి తినేసి అక్కడ అక్కడ కొన్ని రోజులు సెవెన్ కే నాకు ఆకలేసేసేదన్నమాట సాయంత్రం తిన్నా కూడా అయితే ఆ రోజు మా అమ్మ దోసలే సేసింది నాకు నైట్ కి అయితే అప్పుడు మా నాన్నమ్మ లేచే ఉంది మా నాన్నమ్ని అడిగా దోసులు తింటావా అని తిన్ననింది సరే అన్నం వేసేయలా అంటే అది కూడా తిన్ను నాకు వద్దు అని అన్నది అయితే ఇంక వదిలేసాం మేము మా డాడీ వస్తారు ఎప్పుడు టెన్ టెన్ థర్టీకి
హ్మ్
అప్పుడు మళ్ళీ మా డాడీ అడుగుతారు మా నాన్నమ్మని మా డాడీ లేపి పెడతారు అప్పుడు తింటది ఒక్కొక్కసారి
హ్మ్
అయితే ఆ రోజు లేపారు తిన్నన్నది మేమందరం ఇంకా మా డాడీ మా అమ్మ తినేసిన తర్వాత కరెంటు పోయింది కరెంట్ పోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి ఎంతకొ వచ్చింది కరెంట్ అప్పుడు లేచింది మా నానమ్మ లేచి నేనింకా బయటె ఉన్నాను మా డాడీ రూమ్ లో తిళ్ళ పడుకున్నారు మా అమ్మ లోపలికి వెళ్ళింది మా నాన్నమ్మ ఏమనిందో తెలుసా ఆ తినేసి అ టు ఇటు తిరిగేతున్నారు నాకు ఇంత కొంచెం బువ్వు కూడా పెట్టలేదు అన్నది
ఎందు మరి గోరం బయట ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు
వస్తుది స్టార్టింగ్ లో మా తాత చనిపోయిన వన్ ఇయర్ అట్లా అంత వరకు మా మా అమ్మలు ప్రతి ఇయర్ వెళ్తారు ప్రతి మంత్ వెళ్తారు మె పెన్షన్ కో కోసమనీ ప్లస్ స్టార్టింగ్ లో మా నాన్న ఊరికే బెంగ పెట్టుకునేద అనమాట ఊరు ఊరు అనుకోని అలాగని నెలకోకసారి మా అమ్మ తీసుకెళ్ళేది
ఉమ్
అప్పుడు అక్కడున్నళ్ళ అందరికీ చెప్పింది మా అమ్మది మా మమ్మీ ది అన్నం పెట్టదు ఏం పెట్టదు అని మా మా కూతురు మా కూతురుయితేన్న ను కాలు కింద పేట్టనివ్వకుంట చూసుంటుంది అసలు మా అ దగ్గర కెళ్ళలేద్ మా నానమ్మ
ఉమ్
ఆళ్ళు వేరే వాల్లోచ్చి మా అమ్మకు చెప్తున్నారు అనమాట టైట మీ అత్తెల మీ గురించి అందరికి ఇలా చాడిలు చెప్తుంది మీ అంటే మా అమ్మకు ముందు ముందు నుంచో తెలుసు మా అమ్మా కంటే మా మా నానమకి ఇష్టం లేదులే అంటే కట్నం తాలేదని
ఉమ్
అంటే ఊరికే ఉం ప్రతిసారి అంటదిలే ఏం లేదు నేను సంపాదించిందే ఇదంతా నేను సంపాదించిందే ఇదంతా ఎవరు తెచ్చింది ఏం లేదు తీసుకెళ్తుంది కూడా ఏం లేదు అది ఇది అని అంటది ఇంకా అలాంటమ్మెని కొట్ ట్టబుద్దేసిది నాగైతే అసలు
అందర అంతే ఉంటారు తెచ్చినా తేకపోయినా అంతే
అదేలే చాలా తెచ్చినా అవున్లే తెచ్చినా ఒకటే తెవకపోయినా ఒకటే లేవ
తెచ్చినా సరిపోలేదు తయకపోతే తేలేదు ఎక్
ఎక్కువ తెస్తే ఇంకా ప్రతిసారి అడుగుతూనే ఉంటారు ఇప్పుడు మా మా అక్కల్ మా అక్క పద్దాగా కడుతది క మ డాడీని
ఉమ్
అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఆన్
మీ పెద్దక్క
ఉమ్ అంటే మా పెద్ద కంటై వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా అ అడిపిస్తారు
అదేలే చిన్నక్కంటే మీ బావ ఎట్లా జాబ్ చేస్తాడు కొంచెం తెలిస్త
ఆ తెలుసు అనే ఏం కాదు కాని వాళ్ళు కూడా అడుగుతారు కానీ మా పెద్దక్కకి ఇచ్చినంత మా చిన్నక్కకి ఇవ్వలేదు కాగాని వాళ్ళకి ఇచ్చిందంత వాళ్ళకి ఇచ్చింది ఎంత అని ఇళ్ళకు తెలిదు ఇలికి తెలితే ఇల్లుకుడ అడుగుతారు
తే ఉంటదిగా
సరే నవు ఆడపిల్ల కాబట్టి ఇంకా నా అయంచూ మొగడి పుట్టుసాడు లేకపోతే మా హైమాగ కూడా నెత్తనకి కూర్చుంటదేమో అది కొనాలి ఇది కొనాలి అది చెయ్యాలి ఇది చెయాలి ఆ బర్త్ డేకి ఈ ఉంగరం గొనాలి ఈ బర్త్ డే గొలుస్ కొనాలి ఆయమ్మొ
మ్ మ్
చాలా కష్టమేనె అసలే పోషించాలంటే
కరు ఇటొక్కరు ఇంకొకర్ ఒస్తే అప్పుడే ఇంకా ఉంటాయి
ఆ అటు అట్ రార్లే ఇటు కూడా అప్పుడే ప్లానింగ్ లేదు ఇంకా చాలా కొంచెం తీసుకుంట్ర్ ఇంకా అయాన్ష్ ఇంకా చిన్నపిల్లోడే గ దా ఆడతోనే వ్యాగలే పోతుందంట మా అక్క అయినా నా కోపం ఒస్తదే ఫోర్ ఇయర్స్ అయితుంది
మరి ఇంకేం ఒస్తరింకా
ఆ లేదాడికొంచెం స్కూల్ కెళ్ళక ఒస్తాడు మన ప్లాన్ చేస్తారో చేయిరో తెలీదు అది గోడ మది కాన్ జేస్తారు ఒక్కడ్నే ఉంచ దన్ జెప్పాం మేమైతే ఎందుకంటే ఇప్పుడు రేణు తెలుసు రేణు కొతే ఉంటది ఎందుకాల్ అట్ల జేసారో ఏంటో అల్ అల్ అల్లు అల్ల సాంప్ర యాలు ఆళ్ళ పద్ధతులు మనక్ అర్థమే గావు మా పెద్దక్కా
అయిపోయిందా వాళ్ళది ఫ్యామిలీ ప్లాన్
ఆ అయిపోయింది ఎప్పుడో రేణుతోనే అప్పుడే అప్పుడే చేపిచ్చేస్కున్నారు ఆళ్ళు ఆళ్ళు ఏమ అనుకోలేదు ఇంక ఒక్క రేనూ ఒక్కతే చాల్ అనుకున్నారు
గ్రేటే మరి
ఉం సరేలే అయితే
సరే సరే బై
బై
ష